అర
కాలియ
కాళీయేనా తిన్నవా
తండే దిమ్కా టైమ్ కాల
ఇంకేముండేలే ఇంకా
వాడుతరు వాకాయత ఆ
గా వంకయ దింటవరా మరేం తింటావ్
మనకి ఏం ఏం రసం ఉంటది మ నీల రసం తిని చావాలి
నీళ్ల రసమా
ఆ
ఏ మాట్లాడిల్లా సర్ వాళ్ళు వచ్చిలా
యాడా ఇ మానవ ఇలా లేట్ అయింది పెట్రోల్ బంక్ కాడా బస్సులకి పెట్ పెట్రోల్ కొట్టొచ్చి డిజెల్ కొట్టిచ్చి ఆరైంది ఆడే లేేట్ అయ్యారు
రాలేదైతే ఇగ సార్ వాళ్ళు
గట్ట
పెరిగితేయేమవుతాది
అట్టు బటావి నాకు తెలుసు అది అట్టుబోటమే రా
అనుభవడమేనా
అంతే
లైటు
మళ్ళీ ఎప్పటిలాగే ఉంటది నాలుగు శనివారం
ఇగ తినక తప్పదా అంటావా ఫుడ్
చూదం ఏట వారమేగా
పగలైపోయినక లైటెంటవ్
వారు అంటే ఒక లైట్గా మనం జాయంగా హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చెపియదు
చెప్పి
ఎక్జామ్ రాసి హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేపించి బయటి జాఏ
ఎంటపోయినం అంటే షర్ట్ బయటికి
అ
ప్రిపేయర్ అయినవ మరి ఎగ్జామ్ అన్నావ్
కాల తినచుకగని ఆ మరే పిజ్జా అలాంటివి తిన్నావా
తిన్నా నేను సిక్స్ కొచ్చి తిన్ననేను తెలుసా
ఎంతిన్నావ్
అన్నం తిన్న
సిక్స్ కి ఎవరు పెట్టిరు నీకు
ఉంటది మా హాస్టలో ఎందుకుండదురా అన్నం ఉంటంది కర్రీ ఉంటది ఆ
ఏం కర్రీ
క్యాబేజి
తిన్నావా అన్నమాట ఎంతతినవ్ మరి
బానే ఉంటది అబ్బా ఉపమాన్నక
ఆ
తిన్న మంచిగా తిన్నా మంచిగా నిద్ర వచ్చింది పందం అనుకున్న కానీ ఇక పందలే
ఉమ్ మాకు బైలుల సన్నగా మేం కూడా కొంచెంప కొంచెం పర్కంత తిరిగి వచ్చిన
పెరిగి వచ్చిలా
హ
ఏం చేస్తారు మరి రూమ్ వాళ్ళు అంతా
కొంతమంది బయటి పొయ్యారు కిరణగాడు సాయి గాడు ఫోన్ నొక్కుతున్నారు
సాయిగాడు సాయిగానే ఎసిరా
ఆ సైన్ టిటా
సైంటిస్ట్
ఉమ్మ్
ఉ చెప్పాలి ఇంకా ఏం సంగతి మరి
మీరే చెప్పాలి పెద్దళ్ళు చెన్నళ్లు మక్కడ ఏం ఉంది
ఆ అవును మీరే చిన్నోళ్లు కదా
ఆ
ఏం చిన్నోలం మాకేం తెల్వదు అన్యం పుణ్యం ఎరుగని అమాయకులం
అదే అంటున్నారా అందరు
ఆ
అదే అంటున్నారు అందరు
అందరు అదే అంటు అదే మరి నిజంగా ఇన్నోసెంటు నేను చాలా
ఎవరెవరు అంటున్నారు రానా ఇన్నోసెంట్ అని
మస్తుమంది అంటారు నన్
ఎవరు ఆ అదే మస్త మందుల పేర్లు చెప్పుకోద్గా
అంటే ఇగా మన దగ్గర చానా మంది మా పక్క రూమ్ అన్నా అంటాడు నువ్వు మంచోనివి రా సైలెంట్గా ఉంటావు
ఆ ఆ మ స స సైలెంట్ గా అదే సైలెంట్ గా ఉండక పోతే ఏమంటారు మరి
అంటే అట్లానే మొత్తం సైలెంట్ ఏం ఉండన్ నేను
అట్ట ఆ అట్టకాదురా సైలంట్ ఉ సైలంట్ జరు గడవ పెట్కోంటా మనం ధా
గొడవ పెట్టుకోని నేన్ అంటలేను నేను మంచోనని చెప్తాన్న
మంచోడివి మంచోడీవి
నిజంగా మంచి అన్నారు
ఆ
నిజంగా మంచొన్నే చెడ్డోడ్ని కాదు
మంచోడే రా కాదు అన్నారట్ల
అదే మరి ఏమో మ నువ్వు కాదనుకుండా అవునవున అంటున్నవ్
అవును మంచి అని మంచి అవునంటర్లాగా అన్నారు కాదంటార
ఆ అవునవును నేనే మంచోన్నీ
మరి ఇంకే
అయితే నువ్వు చెడ్డోనివా
నేనే చడ నేను చెడ్డని కాదు మంచోని కాదు మధ్యలో ఎప్పుడైనా అంతే మ చొ మంచోళ్ళకు మంచి చెడ్డోలకి చెడ్డ అంతే
సినీమల్ బా హిట్ వస్తాది కదరా
అవునా
ఏ సినిమా చూసినవి క నిజం చెప్పు ఇగా ఎవళ చెప్పాను కానీ ఏ సినిమా చూసినావు ఏ సినిమాాల డైలాగ్ అంటున్నా
ఏ మనం ఏ సినిమాలు చూడము
ఏ చెప్పక ఏ సినిమాలు చూడని అనుకుంటాను సినిమాలు చుత్తూ
అరే చూస్తాం మట్టికే చూసినాం అంత మట్టికి వదిలేసినాం అంటే ఇప్పుడు అంతే కదా ఎప్పుడైనా మంచళ్ళకి మంచోళ్ళ చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళం అంతే
అంతేలే
మరి ఇప్పుడు మంచోడికి మంచి చేత్తె మంచిగా ఉంటాట చెడ్డోడికి మంచి చే ఇతనే చెయిదే చె
అది అంతే అది వాస్తమే రేపు పొద్దుగాల్నే వత్తవా అయితే మళ్ళా మధ్యాహ్నం వెళ్ళిపోతావా
మధ్యాహ్నం ఆ పోతే పోత లేతే కాలేజీ లోనే అంట ఎడా లిఫ్ట్ లిఫ్ట్ క కష్టంగాద
కాలేజీలుండే బాద్లు మా రూమ్కిరావచ్చుగా సాయంత్రం అప్పుడు సాయంత్రం పోల కాలేయ్ లోపటికి మళ్ళా
ఏంది ఆడున్నా రుమే ఏడున్నారుమేగా
అంతే అంటవా
యడున్నా ఒక రూమినే
అది వాస్తమేలే
ఉమ్
పిచ్చిలేత్తంది అట్లా టెర్రస్ మీద కుచున్న గాలి గన్నత్తలేద్ సక్కగా
నేను రూంలో కుసున్నాన్ ఆ రోంలో రోజ చిన్న కారిడా ఉంటె దాంట్లో బక్కర
అంతేనా
ంతే టై పాస్
ఏ ఇదంత చిన్న ఊరు ఇండ్ల ఎడు పోవత్తలేదు తిన్నమా పన్నమా పొయినమ గ
బైట్ నెట్టు గడ బోర్ కొట్టింద్ గదా నెక్ట్ ఐత్ నాక్
అన్ని బోర్ కొడతై దే ఉన్నూర్లనే ఇక్కన్నే దే కారి కాన్నే దగ్గర వాళ్ళ రూమ్ తీసుకునింటే సెట్
అంతే
ఎవో సప్పుడేక మరి ఫ్లైట్తోళ్దమా
ఫ్లైటా
ఆ
ఏమో మరి వాల్ వాళ్ జనాలు బతుకుతారని నమ్మకం లేదు ఫ్లైట్ తోల్ళ్తే
ఏ బత్కతరాబాబు త్తమ్ గాల్ల గాద్ నెల మీన్నే నడిపిత్త దాన్ని
రోడ్ మీద మరి కార్లు బండ్లు ఎట్ట పో
కార్లు బండ్లు వచ్చినప్పుడు పైకి లేపుతా ఎవరు లేనప్పుడు కిందికి దింపుతా
అన్ని కార్లు తిరుగుతూనే ఉంటై ఎక్కడ నాన్ స్టాప్ అంతా
రెక్కల్లర్ ఏం రా రెక్కలు ఉంటై చూడు రెక్ క్కల మీద కార్లు కూసో పెట్టిత్తా డైరెక్ట్
బతకరా మమ్మళ్లే వద్దులే
ఎందుక్ బతకర్ బతుకుతర్
ఉమ్ బద్కుత ఎన్ కాల్స్ండ్ రా కష్టం కాల్ సెత్లు ఆ
ఫ్లైట్ వెల్లిందంటే కష్టం
పేలిద్ది మరి రోడ్డు మీద నడ్పితే
వెళ్తుదా
మరి పేర కొండ ఎటుంటది.
మరి అది అది పైకి ఎగరాలన్నా ఫస్ట్ రోడ్డు మీద నుంచే పోవాలి కదరా
నువ్ ముందు ట్రైనింగ్ తీసుకో దానికన్నా ఒక ట్రాక్ ఉంటంద
అంతే అంటావా
ఆ ట్రాక్కువు
అది అంత పైకి ఎట్లా పోతుంది అసలు దాన్ని అంత పైకి ఎట్లా లేపుతుంది రా అసలు
ఏ ఏ రాష్ట్రలకు పోయినవ్ చ ప్రణి ఏ ఏ ఏ రాష్ట్ర పోతేకి చెప్పారుడి హ
అంటే సరే ఇప్పుడు నువ్వు అన్నాడు ఎట్లా ఇప్పుడు సపోజ్ ఏదనా ఫ్యాన్ ఉంటేనేమో బాగా స్పీడ్గా వచ్చి గాలి పైకిలు ఎత్తేది కావచ్చు ఎంత మంది కూర్చుంటారు అంత బరుగా ఉంటంది దాన్ని అది పైకి ఎట్లా
ఇంజన్ంత కరెంట్ సా డాయి ఫ్యాన్స్ అంటాయి కదా ఫ్యాన్స్ ద్వారానే లేసేది అది కూడా
హలికాప్టర్ అంట ఓకే నువ అన్ నట్ ఓకే అది
అరే దాని దాని దాని రెక్కలోకే ఫ్యాన్స్ ఉంటాయి చూసినావా?
నేను అన్నది ఫ్లైట్ హెలికాప్టర్ కాదు
ఫ్లైట్ కి ఫ్లైట్ కి రెక్కలు ఉన్నాయా?
ఆ
ఆ రెక్కలకె కింద ఆయిత రౌం గుంతా ఇకా
ఆ ఉంటాయి
మరి ఫ్యాన్ లేై ఓకే
కనమడత లో ఒక ఫ్లైట్ పోతుంది కానీ రెక్కలు కనబడతానే కాగానీ అవి
చీడ పడ్డద
ఆ చీకడ పడ్డే లైట్ అక్కడ కనపడతది ఆ డ్రోన్ వేనంట అన్పి తను తెలిస అయిపోతాంటే
ఆ
నాలో దిక్కులు వెలుగుతానే లైట్లు మంచిగా లైట్ చేసుకున్ పోతాను
ఆ
లైట్ వేసుకొని పోతాడు ముంగట
మరి ఎక్కు మరి ఆపువాను
ఇవే ఆప ఎక్కుదామని అనుకుంటాను కానీ ఇక మళ్ళీ వాళ్ భయపడుతుారు మనం ఎక్కిద వెళ్ళామంటే మళ్ళా
మరి వాళ్ళు వాష రంగ్ కి మరే వా ఇట్లం బొత మరి అక్కడ బొ
కిందనే మడతేయా ఏడబోదె
చిన్నగా పడితే బిల్డింగ్ మీద పడాలిగా
దా అంటే దాన్ని అంటూ సపరేట్గా ఒక ఏరియా అవ తెలి పోనాక వాటిని రిలీజ్ చేస్తారు అన్నట్టు
అసలు ఆడికి అంత ఐడియాట్టచ్చ నిరుపులం తయారు చేన
ఈ మనమేకార నేర్పిచ్చి
అద మనం మనం పుట్టింది మరి వాళ్ళకిట్టవుతుంది.
నేను ముందుగానే దానికి ఎట్లా తయారు చేయాలిందని ఫార్ములాల అన్ని ముందుగానే
అసలు అసలు అసలు అసలు మనసునట్ విచ్చారు చెప్పురా
ఆ
మనసులాట్ట బు క్యాట్లు
మనసులా కోజల్ దారా
కోతులటుమిట్ని
ఈ కూతులు అంటే ఇ అ సృష్టించల్ళు
అయి ఏవరు సృష్టించురు ఏవన్న జూసిన సృస్టించే
చూసిన అవి దేవుంటు చిన్నప్పుడు మాట్లాడిన రావు బాబు
ఎప్పుడు కల్లోనా
డై నువ్వు నిజం చెప్తాను అమ్మర
నిజం చెప్పనప్పుడు నమ్మమరి అబద్దాలు చెప్తాది
దేవుంతోఆడుకోని వచ్చినాం
ఆ
దేవునితోఆట ఆడుకున్నారా?
ఏంది
దేవుంతో చిన్నప్పుడు ఉసుకాల ఇల్లులు కట్టుడు ఆటానామ్
సరే మరి
నిజంగాద్ అమ్మ
దమ్మినా
ఆయామెరి
మరి చిన్నగా మాట్లాడదాం ఇద దెన్లో స్టార్ట్ అంటా
ఆ సరే ఓకే ఓకే ఉంటున్నా మరి
ఆ సరే
ఆ